హలో అని ఆ మీరు ఆ ఉగాది ఫెస్టివల్ ఉంది గదండి ఈ మధ్యలో ఉగాది ఫెస్టివల్ పెం దాండి
షాపింగా అండి షాపింగ్ చేసాం అట్లా అట్లా కొంత కొంత చేసి పెట్టుకున్నానండి షాపింగ్ అయితే ఇంకా మనకది తెలుగు క్యాలెండర్ ప్రకారం మనకి ఇదే నూతన సంవత్సరం రం గదా అండి
అవునండి అవునవును
నా అదే షాపింగ్ చేసామండి చేసాను
ఆహా అంత ఫేమస్ షాపింగ్స్ ఏమిన్నాయండి మీ దగ్గర
మా దగ్గర ఫేమస్ అంటే జీవి మాల్ ఉందండి
ఆహా ఓకే అంటే మంచి డిస్కౌంట్స్ మంచి గ్ ఉం టాయా అండి
ఆ డిస్కౌంట్స్ ఉంటుందండి పర్లేదు బానే ఆఫర్స్ పెడుతున్నారు కొన్ తా క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తున్నారు ఇంకా వాళ్ళకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి కదా జివిమాల్ బ్రాంచెస్ హు చాలా డెవలప్ చేసుకుంటున్నారు అంతటా మా దగ్గర కూడా రీసెంట్ గా ఓపెనింగ్ అయింది ఒకత్ త్రీ మంత్స్ బ్యాక్
అవునా ఇక్కడ ఖమ్మంలో ఒకటి ఉందండి పెద్దగనే ఉంది షాపింగ్ మాల్ బానే పెడుతున్నారు వాళ్ళు ప్రోక్ట్ నా ప్రోడక్ట్ క్ట్ కూడా చాలా బాగున్నాయి వాళ్ళయి ఈవెన్ మాంగల్య షాప్ ంతో మంగళ్యా వాళ్ళతోని కాసమళల్తో పోలుస్ కే అది బెటర్ అనిపిస్తుంది నాకి ఎందుకో
అవునండి కొంచెం రీజనబుల్ గా ఉంటాయి మనకు అలాంటి షాపింగ్ మాల్స్ లో మనలాంటి వాళ్ళలకు కొంచెం డబ్బులు అవి రీజనబుల్ గా అనిపిస్తాయి నా కూడా బెటర్ అనిపించిందండి జీవిమాల్ లో ఇంకా మాంగళ్యా ఇవ్ ఇవన్నీ చెన్నై షాపింగ్ మాల్ ల్ ఇంకా చాలా ఉన్నాయండి కానీ అందులో కొంచెం హై కాస్ట్ అనిపిస్తుంది
ఆహా మీ దగ్గర ఏ చాలా పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయ అన్నమాట
కొన్ని ఉన్నాయండి అలా కాని మేము అది ఆ అంత రేంజ్ లో పెట్టలేము అనేసి ఇంకా ఈ షాపింగ్ మాల్ లో చేస్తాము కొన్ని కొన్ని ఆఫర్స్ పెడతారు అప్పుడప్పుడు మీరు ఎలా అండి ఆన్లైన్లో చేస్తారా షాపింగ్ ఎక్కువ ఆఫ్లైన్ ఏనా మీరు
మేము ఈ కామర్స్ బిజినెస్ లో చాలా తక్కువ అండి ఆ అమెజాన్ గానీ ఫ్లిప్కార్ట్ లో గాని చిన్న చిన్న వేరే అ టే షాపింగ్ చేస్తాము బట్ అంత పెద్ద ఆ డ్రెస్సులు అవి ఇవి చాలా తక్కువ
అంటే హౌస్ నీడ్స్ అని నెల నెల తీసుకుంటారు అనుకుంట ఇంట్లోకి అవునండి ఎత్తయినా మనము ఆన్లైన్ లో కంటే ఆఫ్లైన్ లో వెళ్ళి షాపింగ్ చేసేదే మనకు తెలుస్తుంది క్వాలిటీ క్లాత్ ఎలా ఉంది ఫ్యాబ్రిక్ అనేది అంతా మనకు డైరెక్ట్ వెళ్లి ఆఫ్ లైన్ లో చేసుకుంటేనే బెటర్ అని నా యొక్క
సాటిస్ఫాక్షన్ కూడా అవుతుంది మనకు ఆ ఐటమ్ ఏమి తీసుకుంటామో దానికి మనకు సాటిస్ఫై అయితాము డైరెక్ట్ డైరెక్ట్ చూసి తీసుకుంటాము కాబట్టి
అవును దనికి క్లాత్ కలరు అంత మనము ఫ్యాబ్రిక్ అంతా చెక్ చేసుకుంటాం కదా ఈవెన్ జెంట్స్ ఏము ఉంది ఒక సార్ ట్రయల్ కూడా చేసుకుంటారు ఫిట్టింగ్ కరెక్ట్ ఉందా లేదా అనేసి కానీ మనకు ఆన్లైన్ లో అలాంటి ఆట అలాంటివి లేదు కదా మనకి ఒకవేళ మనం ఆర్డర్ పెట్టు క మళ్ళీ సెలక్షన్ సెట్ కాలేదంటే మళ్ళీ రిటర్న్ వాపస్ పెట్టాలి ఆ లోపలనే మళ్ళీ అది వచ్చే లోపల మనకి ఫెస్టివల్ అయిపోంది పోతుంది ఫెస్టివల్ కి కూడా అది రీచ్ అవ్వలేదు అదే విధంగా నాకు
ఇకామర్స స్ప్పంగ్ లో మేము పెద్దగా డ్రెస్సింగ్ ఏమి తీసుకోము జస్ట్ ఏమన్నా హోమ్ మీట్స్ అయి అ
అదే
ఆ అలాంటి చిన్న చిన్న ఐటమ్స్ మాత్రమే తీసుకుంటాము ఆ అన్నీ చెక్ చేసి సమో అమెజాన్ లో ఎంత కాస్ట్ ఉంది ఫ్లిప్కార్ట్ లో ఎంత ఉంది మీషోలో ఎలా ఉంది సేమ్ పొడక్ట్ తో ఎంత కాస్ట్ ఉంది అనేది ఆ కలర్స్ ఇట్లా ఏమన దాన్ని చూజ్ చేస్తాం అన్నిట్లో చెక్ చేస్తా తం ఎందులో తక్కువయ్య వస్తే అ దానికి మేము
అంతే అంతే కదండి ఎందుకంటే మనకు డబ్బులు ఊరికే రావు కదాండి ఇ మనము ఒక దాంట్లో కాకపోతే ఇంకో దాంట్లో కంపేర్ చేసుకున్నాక, ఒక ఎందులో తక్కువ అనిపిస్తే అందులో తీసుకోవడం బెటర్
అవునవును
మొత్తానికి మీరు కూడా ఆఫ్లైన్ షాపింగ్కే బెటర్ అంటారు
ఆఫలైన్ హండ్రెడ్ పసెట్ బెటర్ అండి
అవునండి అందులో కొంత బార్గెనింగ్ కూడా చేసుకోడానికి, అంతే కొంచెం మనం బార్గెనింగ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది ఆఫ్లైన్ అయితే
అవునవును కొన్ని షాపులలో బార్గెనింగ్ చేయలేము డిస్కౌంట్స్ ఉంటాయి చాలా ఐటమ్స్ ఉంటాయి కాబట్టి మనకు నచ్చిన ఐటెమ్ మనం సెలెక్ట్ చేసుకొని
సెలెక్ట్ చేసుకోవచ్చు అవునండి అదే ఇప్పుడు మనకు ఆన్లైన్ లో అంటే వాడు డీటెయిల్స్ ఇస్తాడు ఫాబ్రిక్ గురించి కాని, ఆ డీటెల్స్ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి అలానే ఉంటాయని గ్యారెంటీ లేదు ఒక డిస్క్రిప్ విష లో ఇచ్చే డీటెయిల్స్ ఒకలాగా ఉంటాయి, మనకు వచ్చేది ఒకలాగా ఉంటాయి, కొన్ని కొన్ని సైట్స్ నుండి మనకు అప్పుడప్పుడు ఆన్లైన్ లో మోసాలు కూడా జరుగుతూ ఉంటాయి.
అవునువును బట్ చాలా మోసాలు కూడా జరిగినట్టు ఓ న్యూస్ పేపర్లలో అక్కడ ఇక్కడ చూస్తాము
అవునండి అవును అవునండి
యి ఐ మనం సెలెక్ట్ చేస్తే ఇంకొ కలర్ ఇస్తారు అలా కలరింగ్ ఆ క్లాత్ కూడా కరెక్ట్ ఉండదు సో అట్లా ప్రాబ్లం ఈ కామర్స్లో చాలా ట్రబుల్ అయితుంది అది
అండి ఎంతైనా ఆన్లైన్ ఆన్లైన్ కంటే మనకు ఆఫ్లైన్ బెటర్ కొంచెం అల్ల లేడీస్ ని మమ్మల్ని బయటకీ తీసుకెళ్ళినట్టు మేము కొంత స్ట్రెస్ రిలీఫ్ అవుతాము అలా అలా షాపింగ్ చేసుకొస్తే మా మైండ్ కూడా కొంచెం సెట రేట్ అయితుంది
అవునవును సెటరైట్ అవుతుంది గాని జెన్స్ కు ప్రాబ్లం అండి లేడిస్ తో పోతే మార్నింగ్ నుంచి వాళ్ళ షాపింగ్ కాదు
అవునండి మీరు మార్కెటింగ్ ఎలా అండి వెజి వెజిటబుల్స్ ఎలా తీసుకుంటారు. మీరు ఆ మార్కెటింగ్ ఇవి కూడా వెజిటేబుల్స్ కూడా ఇప్పుడు మనకు ఆన్లైన్ లో దొరుకుతున్నాయి కదా.
అవును అవును అంటే వెజిటేబుల్స్ హోమ్ డెలివరీ ఏం లేదు. అంటే కొన్ని ఇప్పుడు ఈ రైస్ మా దగ్గర కొన్ని ఉన్నాయి. అంటే రైస్ కానీ కొంచెం ఎక్కువ క్వాంటిటీ అంటే వెయిట్. న్న ప్రోడక్ట్స్ ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే, ఇంటికి వచ్చేసి డెలివరీ చేసిపోతారు.
ఉహు మా అదే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎలాండి మీరు అవి కూడా ఆన్లైన్ లోనే తీసుకు
లేదండి లేదు లేదు ఆఫ లైన్ లోనే మార్కెట్ వెజిటేబుల్ మార్కెట్ వన్ వీక్ కి సరిపడా లేకపోతే త్రీ ఫోర్ డేస్ కు సరిపడా వెజిటేబుల్స్ తీసుకుంటాను.
అవునండి అదే బెటర్ అలా తీసుకుంటే కొంచెం రైతులకు కూడా యూజ్ ఫుల్ గా ఉంటాయి. ఇప్పుడు మనం ఆన్లైన్ లో వెజిటేబుల్స్ అన్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు కాని, అవి వాటిని కొన్ని కెమికల్స్ యాడ్ చేసి, ఎక్కువ రోజులు అవి నిల్వ ఉండడం కోసం, రకరకాల కెమికల్స్ ని యాడ్ చేస్తున్నారు.
అవునవును కానీ కొన్ని మోరు మోర్స్ సూపర్ మార్కెట్, రిలయన్స్, మాట కొన్ని వాటిలో షాపింగ్స్ వాటిలో
అవునండి
ఆ డైలీ నీటిగనే ఉంటాయిండి
అవునండి అందులో ఫ్రెష్ గా వస్తాయి కదా వెజిటేబుల్స్ అప్పటి అప్పుడు అవును అందులో తీసు కోవచ్చు మనము వెళ్ళి తీసుకొని మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చ అండి.
చైనేమో వస్తున్నాయి
అదే ఏదన్నైతే ఇంకా అదే ఆన్లైన్ లో అంటే కొంచెం కష్టం వాళ్ళంతా ఎ ఎప్పుడో కోసినవి అవి. ఎప్పటికో ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి కెమికల్స్ యాడ్ చేయడము. అదంతా మన దగ్గరకి వచ్చ చేపటికి అవి వాడిపోవడం జరుగుతుంది
అవునవును కానీ వాటిలో కొన్నింటిలో అట్లా ఉండదండి. కొంచెం ఫ్రెష్ గనే ఉంటాయి వాళ్ళు అ అట్లా మెయింటైన్ చేస్తారు.
అవునండి అవును మనమే మార్కెట్కి వెళ్ళి తీసుకుంటే కొంచెం రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళ కూరగాయలు కూడా అమ్ముడుపోతాయి. వాళ్ళ కూ కొన్ని డబ్బులు చేతికి వస్తాయి వాళ్ళ కష్టానికి కొంత ఫలితం ఉం ఉంటుంది
అవునవును సో నేను అదే చేస్తాను మార్కెట్కి వెళ్ళి నేను పర్చేస్ చేస్తాను కూరగాయలు వన్ వీక్ కి గాని త్రీ ఫోర్ డేస్ కు సరిపడా నేను కూరగాయలు తెచ్చుకుంటాను
అవును అవునండి అప్పటికప్పుడు కోసినవి తీసుకొచ్చి అమ్ముతారండి రైతు రైతులు మార్కి మార్కెట్లో అవును
సో మీరు మీరు ఎలా తీసుకుంటారు
మేమ్ మేము అంతే అండి మేము అంతే మార్కెట్ కి వెళ్ళి రైతు బజార్ అని ఉం ఉంటుంది మార్కెట్కి వెళ్ళి మేము అక్కడే ఫ్రెష్ గా తీసుకుంటాం అన్ని ఆ మార్కెట్ అవైలబుల్ లో ఉం ఉంటుంది డైలీ పెడతారు రైతులే ఇంకా వాళ్ళ తోటలోవి కోసుకొచ్చి మరి అప్పటికప్పుడు ఫ్రెష్ గా పెడతారండి వెజిటేబుల్స్ అన్ని ఇంకా మేము వెళ్ళి సెలెక్ట్ చేసుకుం దాము సెలెక్ట్ చేసుకొని ఫ్రెష్ గా అంటే చాలా ఫ్రెష్ గా దొరుకుతాయి
ఆర్గానిక్ ఏనా అండి అవి
ఆ అవునండి ఆర్గానికే వాళ్ళ పంట వాళ్ళ వాళ్ళు పొలాలలో వేస్తారు కదా తోటలలో
ఆ
మల్చింగ్ షీట్స్ అవి ఇవి యూస్ చేసి వేస్తారంట ఆర్గానికే కను
ఆహా ఎక్కువ వెజిటేబుల్స్ ఏమి వస్తాయి అండి క్రాపు
వెజిటేబుల్స్ ఇక్కడ అన్ని అండి అన్ని రకాలు దొరుకుతాయి మనకు పాలకూర అవైల ఒక మనకు లీఫీ వెజిటేబుల్స్ కూడా చాలా దొరుకుతాయి ఫ్రెష్ గా పాలకూర
ఊహూ
తోటకూర అన్నీ ఇంకా లీఫీ బేస్ టేబుల్సు వెజిటేబుల్సు
ఆ
అే ఇట్లా ఏమంటారండి మారు వేరే మంది అంటారు కదా అట్లా కూడా తీసుకొచ్చి అమ్మే వాళ్ళు ఉంట కొంత ఏమో ఒక మార్కెట్ లో డైరెక్ట్ రైతులే స్వయంగా వాళ్ళ తోటలోవి పండినవి కోసుకొచ్చి అమ్ముతారండి
అహో కొంతమంది రైతులు ఏం చేశారంటే అంటే డిస్ట్రిబ్యూటర్ తీస్తారు వాళ్ళు అంటే ఎండార్స్ కి ఇచ్చేస్తారు వాళ్ళు అమ్ముకుంటారు అలా కూడా అంటే గంప గుత్త అంటే తర్గ అలా కూడా హాలిడేస్ వెళ్ళ చేసుకుంటారు ఎందుకు కంటే వాళ్ళ కొంతమంది అంత బచెన్స ఉండదు
అవును అవును వాళ్ళు వర్క్ చేస్తారు అక్కడ పొలాలలో ఇంకా మళ్ళీ కూర్చొని అమ్మడమంట
తు ఉండదు ఆ ఫార్మర్ అనే అోడు అట్లా డైలీ కూర్చొనియలేరు మళ్ళీ వెండారు వెండర్సు మామూలుగా అ తీసుకొని వాళ్ళు సేల్ చేసుకుంటారు
అవునండి అవును
అదే వాళ్ళకుఊ బనిఫిట్ అయితుది అప్ప
అవునండి వాళ్ళు చేసిన కష్టానికి కొంత అంత ప్రాఫిట్ అయినా వస్తే బాగుంటదని అలా చేస్తాం మేము కూడా
ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ గుడ్ నైట్